హలో. హలో
తిన్నవా. హలో ఇనిపిస్తుందా? ఆ తి తిన్న తిన్న. ఏం లే ఉత్తగనే ఉన్నా.
అవునా
అయితే ఈరోజు ఏమైంది, ఏమైంది తెలుసా! నా ప్లాజా ప్యాంట్లు ఉంటాయిగా, నా ప్లాజా ప్యాంట్లు ఆ అయితే, అవి ఇడిచి డోర్ పైన ఏసినా బొక్కలు పడ్డాయి. ప్లాజా ప్యాంట్ బొక్క పడ్డది, యూనిఫామ్ బొక్క పడ్డది. ఇంకొ ప్లాజా ప్యాంటు కూడా బొక్క పడ్దది.
ఎట్ల పడ్డది?
కాళ్ల కాడ ఏమో ఆడేం మొలలేదు. ఏం లేదు. నేను చెక్కపైన ఏసినా. మొల్లకు కూడా తాకీయలేను. గుంజుతే చినుగుతాయని
మ్. మరి ఎట్లా
ఎట్లా, ఎట్ల తెలుసా, ఎల్కారు ఎరక ఎరక ఎలుకలు కొరుకుతే ఎట్ల బొక్కలు పడతాయి, అట్ల పడ్డాయి.
ఆ అయితే మీక్ కాలేజీ లే మ్ ఉ గలీ ఉందా?
చే అన్ ఆ,
మ్ గలీజుగుందా?
ఏం లే చిన్న చిన్న ఉందిగా ఆస్ట్లోనేగ ఉండేదని యేసుకుండే ఇంగ అతన్నే.
అవునా
మ్
మ్ నేనింగ సానం చేయాలి
మ్
అందరితో ఈ ఫో టకి మ్
శ్రీరామ నవమి రేపా ఈ రోజా?
ఎల్లుండి
చి చి ఎల్లుండా రేపా?
ఎల్లుండి. ఎల్లుండి.
రేపంట రేపు. గూగుల్లో కూడ కొట్టిన. ఆ
చె
ట్వంటీ సిక్స్త్ అంటగా! హల్లో హల్లో ఆ ట్వంటీ సిక్స్ కి, చ్చి, ట్వంటీ సిక్స్ కి రేపు అన్ రేపు కట్ చేస్తలేను. రేపు పంటగా
అవునా ఏమో తెలీదు నాక్వి. ఎల్లుండేమో, అనుకొని ఒకవేళ వీళ్ రాక్ కాకపోతే మళ్ళ ఇబ్బందయితది. బండలు తుడుచుకోనికి. వచ్చినమ్మనే పూజ చేసుకునికె దురర్. ఇప్పుడైతే, కొంచెం నీటుగుంటది క ద ఇల్లు బండలు తుడ్సుకుంటే.
గూగుల్లో కొట్టి చూస్తే రేపటి డేటే చూపిచ్చింది.
అవునా
మ్
సరే ఒకవేళ పూజ చేస్తే, స్నానం చేసుకొని గుడికి పో.
ఏమో డౌటు. డౌట్ ఉంది మా వాడనొస్తే తెలుస్తది మాకు.
మ్ హు హు హు హు. మరి అవును మీ వార్డన్ ని అడగకపోయినా
మీకు రాలేదు ఇంకా ఇంత ఆళ్ ఇంటికాన్నే ఉంది. ఏమంటే మధ్యలో మెయిన్ రోడ్ ఉంటాదనమాట, పెద్ద మెయిన్ రోడ్. అవతలికి ఇవతలకి ఇట్ల. ఇవతల నుంచి పోయేటివి మళ్ళ అవతల నుంచి పోయేటివి పెద్ద మెయిన్ రోడ్ ఉంటది. దాని అవతల కొంచెం దూరం వాళ్ళ ఇల్లు. రోడ్ క్రాస్ చేసి అవతలపోవాలి ఒక ఇరవై అడుగులు వేస్తే వస్తది
ఉహు హు
ఉమ్
అర్ధం కాలే కట్ కట్ అయితుంది హలో హాల్లో వినిపిస్సలేదా ఎట్ల వినిపిస్సుందా హల్లో అల్లో అల్లల్లో అల్లల్లో లో
చెప్ చెప్ చెప్ చెప్ చెప్పు
వినిపిస్సుందా
వినిపిస్తుంది బండలు దుడిచిన కాళ్లు దుడుచు కొనేటివి ఉత్కేషిన ఇల్లు దులిపిన
పూజేయాల్న
ఇగ పూజ్జేయాలి మళ్ళీ ఆ రోజు ఒకవేళ లేట్ అవునుఅవును
అవునా ఎప్పుడొస్తారంట నాయనలు రాలేదా ఇంకా సరే సరే బాయ్ సరే సరే బాయ్